హలో
నమస్కారం సార్
వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్ అండి
చెప్పండి మేడం ఇంకేం విశేషాలు మేడం ఈరోజు హమ్ లేదు మేడంమ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతున్నది ఎయిట్ ఓ క్లాక్ వరకు తింటాం మేడం
ఓకే ఓకే ఓకే ఎయిట్ ఓ క్లాక్ వరకు తింటారా
అవును మేడం ఇంకా ఏం విశేషాలు మేడం మీరు మీరు డైలీ లైఫ్ ఎలా ఉంటది మేడంమ్ మీది
పిల్లలు ఉన్నారు కాబట్టి డే అంతా మనం అను కున్నట్టు ఏం ఉండదండి
మేడం మేడం
వాళ్ళ మూర్లో సారి వాళ్ళు మంచిగనే ఆడుకుంటారు ఒక్కొక్కసారి సతాయిస్తారు
మేడం అంటే వాళ్ళ అ అంటే వాళ్ళ మూడును బట్టా మేడం వాళ్ళది
అవును ఇద్దరు ఇద్దరున్నారు కదా
ఆహా ఓకే మేడం
ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటారు ఒక్కొక్కసారి మంచిగా ఆడుకుంటారండి ఒక్ క్కొక్కసారి
అవ్ ఎవరెక్కువ అల్లరి చేస్తారు మేడం పాప లేకపోతే బాబనా
ఇద్దరు ఈక్వల్ అండి టైం వస్తే పాప అట్లా అన్నట ఏంలేదు దు వాళ్ళని మూడ్లని బట్టి కొట్టుకుంటారు ఆడుకోవాలనిపిస్తే ఆడుకుంటరు
ఎవరెక్కువ గెలుకుతారు మేడం
మా పాప మెల్లంగా ఇది చేస్తా అండి బాబు పాప మెల్లంగా ఇది చేస్తే ఉమ్మ్ బాబు కొట్టి చూపిస్తాడు
ఆహా పాప అనేది ఇట్లా పుల్ల పెట్టి చూపెడతదండి పాప అనేది పుల్ల పెట్టి చూ పాప అనేది పుల్ల పెట్టి చూపెడితే బాబా అనేది ఏంటిదంటే కొట్టి అనేది చూపెడత డు అప్పటిదప్పుడు కొడతా మేడం మేడం అప్పటిదప్పుడు మేడం లేకపోతే కాస్త సమయం తీసుకుంటాడా
ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ అదే అండి మా అమ్మగారు మధ్య మధ్యలో మాట్లాడుతున్నారని ఏం అనుకోకండి
ఎందుకు ఏమంటున్నారు మెడం
పని చేయాలి గదాని చెప్తున్నారండి అటు ఎళ్తే కాల్ మాకు డిస్కనెక్ట్ ఐతుంది కాల్స్
ఆహా ఓకే మెడం ఓకే మెడం ఈ కాల్ ఇది మనం మాట్లాడిన తర్వాత కాస్త సమయం తీసుకోండి మేడం అలా అభ్యంతరం ఏం లేదు
లేదు ఇంకొక ఫోన్ కంటిన్యూ చేస్తే ఫైవ్ అయితయి అండి
ఆహా ఓకే అయితే ఓకే ఓకే మేడం ఇబ్బంది ఏం లేదా అయితే ఇపుడు ఆహ ఇంకా ఏం విశేషాలు మెడం మీ ఊర్లో ఇప్పుడు వాతావరణము మీరు ఎప్పుడు వర్షాలు పడతాయని అనుకుంటున్నారు మేడం
ఇంకా కనీసం ఫోర్ ఫైవ్ డేస్ అయినా టైం పడుతదండి
ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పడతదా అండి ఉహు ఎందుకు మీ మీ మీ దగ్గర వాతావరణం ఏ అంటే ఏ కాలంలో మీదగ్గర వాతావరణం అద్భుతంగా ఉంటది మేడం
చూడండి ఇవ్వాల రేపు ఎట్లుంది అనేసి అంటే మనం అనుకుంటున్నాం కాకపో తే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కటి ఏం మంచిగా జరుగుతలేదు కదండి మనుషుల్ని బట్టి
ప్రకృతి వైపరీత్యం అనేది భూమి మీద చూపెడుతున్నది
అట్లా అట్లా అట్లా ఇప్పుడు ఫస్ట్ ఏంది ఈ డేట్కి వస్తయి అంటే ఆ డేట్ నుంచి షురు ఉండేది
అవును మేడం
ఇప్పుడు అట్లేం లేదండి ప్రస్తుతానికి మనుషుల్ దాన్ని బట్టి ప్రతి ఒక్కటీ చేంజ్ అవుతుంది
ఆవును కదా అంటే ఇప్పుడు మనుషులు పురాణ కాలంలో ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషి మాట ఇచ్చినడంటే ఆ మాట మీద నిల బడుతుండే ఇప్పుడు మాట మీద కాదు ఇప్పుడు దేనిపైన కూడా నిలబడతలే మేడం
లేదండి లేదండి ప్రతి ఒక్కటి ఈ జనరేషన్ లో ఇక్కది ఇక్కడే చూపిస్తున్నాడు గాని జనాలు భయపడతలేరండి దాని
జనాలు భయ భయం అనేది ఇప్పుడు చూడండి మేడం జనాలు భయం అనేది లేదు ఇప్పుడు ఎలా అయిపోయినాదంటే ఇప్పుడు మనము ఏం చేసినా కూడా ఇప్పుడు వాతావరణ ప్రకృతి అనే అది కూడా మనం చేసిందె కదా మేడం
అవును
అది కూడా మనమే చేసిన పనికి ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు ఏమైంది ఫస్ట్ ఒకప్పుడు ఎలా ఉండే మేడం ఫస్ట్ పచ్చని చెట్లు ఉండే ఇప్పుడు చెట్లు ఎక్కడ ఉన్నాయి మేడం భూమి పొలాలు వ్యవసాయ పొలాలను తీసుకెల్లి ఏం చేస్తున్నారు రియలె స్టేట్గా మారుస్తున్నారు ఇప్పుడు
అవునండి
ఫస్ట్ ఎలా ఉండే మంచిగా పచ్చని చెట్లు ఉండే వాతావరణాలు ఉండే మీ ఇప్పుడు మీ ఏరియాలో కూడా చూసుకోండి మేడం ఎలా అంట ఫస్ట్ ఎన్ని చెట్లు ఉన్నాయి మేడం ఇప్పుడు చెట్లు వేప చెట్లు ఏమన్నా కనపడుతున్నాయా మేడం మనకి
లేదండి లేదండి
ఎందుకు వస్తుది మేడం మరి గాడుపు ఇప్పుడు గాలి అయినా రావాలంటే అంటే ఇళ్ళకీ ఇళ్ళ వస్తుంది మేడం పచ్చని చెట్లు ఉండే ఇప్పుడు మీ ఇల్లు వెను చూడండి మీ ఇంటి వెనకాల కూడా చూసుకోండి
ఇప్పుడు ఎందంటే ఫస్ట్ ఫస్ట్ ఏముండే అంటే ఆ బిల్డింగ్లు తక్కువ ఉండే అయితే ఉన్నా ఉన్నా గుడ్సల్ లల లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళేటోళ్ళు డబ్బులు వాళ్ళకి అప్పటి జమానాలో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అంటే పెద్ద బి అది ఐదు వేలు ఆరు వేలు సంపాదిస్తున్నామంటే ఓ పెద్ద కోటేశ్వరి అంటే ఆ జనరేషన్ లో అమ్ము ఆ పెద్ద ఉన్నోళ్ళు అని అనేసి అనుకుంటుండే ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టినవ్ అంటే మనం అప్పు సప్పు చేయాలి కాని ఇల్లు కట్టాలి సంపాదిస్తున్నాం అన్నట్టు కాదు విషయం అక్కడ మనం ఇల్లు కట్టాలి ఎవరి దగ్గర తక్కువ కావద్దు
తక్కువ కావదు
మన దగ్గర ఉన్నదా లేదా అన్నట్టు కాదు కాని మనకు ఇల్లుండాలి వాళ్ళ కారు ఉండాలి బంగ్లా ఉండాలి మాట ఉండాలి బరాబర్
ఇప్పుడు పొల్యూషన్ కూడా బాగాయింది కదా మేడం ఫస్ట్ చూడండి సైకిల్ పట్టుకొని వెళ్తుండే అప్పుడు పొల్యూషన్ ఎక్కువ లేకుండే ఇప్పు ఇంటింటికి
స్కూటీ రెండు రెండ్లు మూడు మూడు
ఇంట్లో మూడు మూడు ఉన్నాయి నా రెండు రెండు స్కూటీలు ఉన్నాయి
మూడు అవును అవును అదే కదా
కార్లు కార్లు చూడండి మేడం ఇవాళ రేపు కార్ అనేది కూడా ఫ్యాషన్ అయిపోయింది మేడం ఒకప్పుడు కార్ అంటే ఏమ అనుకుంటుండే ఉన్నవారే కొంటరూ కావచ్చు అని అనుకుంటుండే భ్రమల ఉన్న వారి అంట అంటే సంపాదను సంపదన ఉన్నవారే అంటే ఐశ్వర్యవంతులే కారు కొంటరు అనే ఒక భ్రమలో ఉండయి ఇప్పుడు అది ఉన్నద మేడం
లేదండి లేదండి
ఇప్పుడు అందరు ఇప్పుడు ఎలా అయిపోయింది మేడం జనరేషన్ చూడండి మీరు ఇప్పుడు సంపాదన అనే లేదు మేడం ఇప్పుడు జస్ట్ ఏంటిదంటే కారు మనకు కావాలి ఆహా అంటే కారు కావాలి మనం కారు కొనాలి ఎట్టి పరిస్థితులు మనం ఇప్పుడు
అట్లా అట్లా అది అది మెయిన్ పాయింట్
ఇప్పుడు బండ్ కూడా కొని మేడం అంటే బండ్ లంటే ఇప్పుడు నెససరీ మేడం ఇప్పుడు మనము మారుతున్న ప్రకృతిలో ఇంటికొక్క బండి అవసరం మేడం అవి ఒక్క బండి అవసరం సరే ఎవరు మా అంటే రెండు బండ్లు అవసరం మేడం మీ ఎక్కువ అంటే ఇప్పుడు ఎవరో ఎవరొకరు రెండు బండులు కానీ మూడు మూడు నాన్నాలుగు బండ్లు అనే అవసరం లేదు కదా
నేను ఏమంటున్నా అంటే ఇంటి ఎక్కువగా కారు కూడా ఎందుకు అనేసి అంటే వాళ్ళకు ఉంది మనకి ఎందుకు ఉండద్దు మనం ఏటైనా పోతే తే కారు లోనే వెళ్ళాలి మనకు ఎట్టైనా పోవాలి అనేసి అంటే మనకి ఎటైనా పోవాలనేసి అంటే మనకు కార్లోనే పోవాలె మనం ఎందుకు వేరే వాళ్ళ పక్క వాళ్ళది తీసుకోపోవాలె మనది ఓన్గా ఉండాలె ఆ సెకండ్ అయిండ్ కూడా కానండి కాకపోతే మన డబ్బుల తోటి మనం తీసుకోవాలి అన్నట్టు అట్లా అట్లా ఆలోచించి అట్లా చేస్తున్నారు అనమాట
వాళ్ళ దగ్గర మనం ఎందుకు దిగాలి ఓ ఓ కు ఒకరి దగ్గ ఒకరి దగ్గర ఒకరి దగ్గర మనం మనకి ఏం తక్కువ ఉన్నది అనే ఉద్దేశంలో ప్రజలు అనేది జీవిస్తున్నారు మేడం ఇప్పట్లో
అవు అవునండి అట్లనే ఉంది ప్ర ప్రస్తుతానికి అయితే అట్లనే ఉంది
అంటే అతని దగ్గర ఉన్నది ఏంటిది మన దగ్గర లేని ఏంటిది కా ఇప్పుడు చె ఎట్ల అయితే కానీ చెట్ల అయితే విపరీతంగా కొట్టేస్తున్నారు మేడం విపరీతంగా కొట్టేస్తున్నారు మే జంగల్లను కూడా బతుకనిస్తలేరు మేడమ్
అవునండి
అవును అ ఫస్ట్ చూడ అండి ఫస్ట్ ఫస్ట్ దారిలో పోతా ఉంటే ఇంత పచ్చని చెట్లు కనబడుతున్నాయి మేడం ఇప్పుడు రోడ్లు వచ్చాయి అంటే డెవలప్మెంట్ అవసరమే కానీ ఏంటిదంటే పక్కకున్న చెట్లు కొంచెం ఒక దారి
ఇప్పుడు డెవలప్మెంట్ జేయకపో చూడండి పక్కన ఊరుంది అది పెద్ద హైవే సిటీలో మారుతు మారు తుంది అరే మన దగ్గర ఏముంది ఏం దొరుకుత లేవండి మన దగ్గర ఏముంది మన దగ్గర ఏముంది ఇక్కడ ఏం లేదు మనం సిటీలో బ్ర బతుకుదాం అన్నట్టు మనకు అఫీషియల్ మెయింటెనెన్స్ ఇప్పుడు చిన్న దుకాణంలో ఎవరు పోరండి పెద్ అద్దాల మేడ దుకాణం ఉంటే దాంట్లో డబ్బులు ఎక్కువయినా పర్లేదు కాని ఏసి ఉండాలె అరే పెద్ద దుకాన్ పెద్ద స్టోర్ ఓపెన్ అయింది మనం దాంట్లో షాపింగ్ జేయాలి
ఆ అది ఏంటిది అంటే మేడం ఇంక ఇవీ ఈ మధ్యలో ఇంక ఇవి కూడా ఇవి కూడా వచ్చాను మేడం ఏంటిదంటే ఆ డివైసు చేయడం వల్ల చానా మటుకు ఏంటిదంటే ఏది ఉన్నా కూడా మనం సోషల్ మీడియాలోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కువ శాతం మనం
అవునవును మన లోకల్ నుండి కూడా వెల్లాల్సి మనకు నచ్చి అయితే మనకు ఏరాఫ్ అ ఏదైతే అడ్రస్ ఉందో అవి పంపిస్తే సరిపోతుదండి
అవును మేడం చానా మటుకు
తిండి గురించి గాని అండి ఇవాళ రేపు రేపు మనం ఇంట్లోనే జెయ్యాలి అన్నట్టేం లేదు మనకు నచ్చితే ఇంట్లో ఉండి ఆర్డర్ పెట్టినాడ వాళ్ళు తీసుకొని వస్తున్నారు వాళ్ళ ఛార్జ్ వాళ్ళు తీసుకుంటరు
అదే మేడం అదే మేడం అది ఇప్పుడూ ఇ ఇప్పుడు మన వ్యవస్థ అనేది అలా మారింది మే అది కూడా ఏంటిదంటే అది కూడా ఎందుకంటే ఇప్పుడు కొందరు బయటికి వెళ్ళలేరు కదా మేడం ఎండలు చూడండి వర్షం చూడండి ఆ ఇంకోడి ఫస్ట్ టు ఫస్ట్ ఇప్పుడు మనం బట్టలు కొనాలంటే షాప్ లోకి వెళ్ళి తీసుకుంటుండే కానీ ఇప్పుడు షాపే చేతులోకి వచ్చినది ఇప్పుడు
అవునండి అవునండి
ఇప్పుడు చూడండి మేడం బట్టలు కావాల్సి ఏమున్నది మేడం మనం చూసిన బట్టలు చూసుకుంటన్నాంఓ రెండు గంటలు మనం ఏదైనా బట్ అక్కడ చూస్తం మనకు నచ్చిన బట్టలు ఒక నాలుగైదు మనం సెలెక్ట్ జ్ ఇప్పుడు మనము షాప్ కయితే వెలా వెళ్ళి మనం ఒక నాలుగైదు జతలు మనం ఎలా సె సెలెక్ట్ జేసుకుంటమో ఇప్పుడు అలానే అవుతున్నది మేడం ఇప్పుడు మనం కూడ ఏంటిదంటే అంటే ప్లాట్ఫామ్లు ఓపెన్ చెయాలె అది చూసుకోవాలె ఆ ఓకే చూసుకున్నమా చూసుకున్న తర్వాత మనకు నచ్చింది ఏంటది ఆ ఓకే మనకి ఇది నచ్చినది దీన్ని మనం ఏం చెయాలే ఆహా ఓకే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలె సెలెక్ట్ చేసు ఇపుడు మనమేంటి దీన్ని మనం డిలివరీ గొట్టుకోవాలె అంతే గద మేడం మన మనం నచ్ నచ్చింది మనం దా మనం నచ్చింది మనం చూసుకోవాలె దాని తర్వాత ఆటోమేటికలనే అది మనక్ అచ్చేస్తది మనక్ నచ్చి అంతయే అంటే కాలక్ర కాలక్రమాన మనం ఏంటిదంటే ఎంతయి తే మనమూ ఎదుగుతున్నము మా పాతధనం అనేది అంత పోతున్నది మేడం మొత్ తము హా ఇప్పుడు ఇప్పుడు పాతధన పాతధనం అనేది పోతున్నది అలానే ప్రకృతి పోతున్నది డెవలప్మెంట్ అవుతున్నది కనీ ఏంటిందంట్ టే ఇంత డెవలప్మెంట్ కూడ అవసరమే కానీ ఏంటిదంటె మరీ మొత్తం ప్రకృతిని కొట్టేసి మాత్రం కాదు మేడం అవును కద మేడం
అవునండి అవునండి
సరే మేడం నాకు ఒకా నాకు కాస్త సమయం ఇవ్వండి
సరే అండి ఓకే, ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి ఓకే ధన్యవాదాలండి నా నాతరు తరుపు నుంచి ఇంత సమయం కేటాయించినందుకు
దన్యవాదాలు మేడం థ్యాంక్ యు మేడం